హలో కట్ అయిపోయింది కాల్ కట్ అయింది
అలా అలా అప్పుడప్పుడు క ట్ ఐపోతుంది
లంచ్ అంటే వేరే నమ్మి లంచ్కి వెళ్ళినావా
అవును మెస్లోకి ఇప్పుడే వచ్చా
ఏం చేస్తారు ఫుడ్డు
బీట్రూట్ ఫ్రై పప్పు
ఆఫ్టర్నూన్ క్యారీ కన్న పం ప్పిస్తున్నారా లేదా
ఆ పంపి ఈ రోజు పంపి చ్చారు నిన్న పంపిచ్చారు
మ్
చాలా డబ్బు అయిపోతుంది మందులకు అసలు నెక్స్ట్ మంత్ ఇంట్లో వాళ్లు డ్రాపై పో మంటున్నారు
ఎందుకు
ఏమో మరి ఆ
నీకు అవాలని ఉంటే అవ్ లేకపో తే లేదు
ఆ నా ఇష్టం ఏం లేదు ఇంట్లో వాళ్లే
ఆ ఏం చెయాలంట డ్రాప్ అయిపోయి
ఆ హైదరాబాద్ కెల్లాలి అంట
నువ్వు వెళ్తే నాకు చెప్పు
ఎందుకో
నేను షాపింగ్ చేసేదానికి వస్తా
ఆ సర్లే
ఎందుకొ నిలిచిపోవద్దు కొద్ది రోజులు చేయి మళ్ళీ కావాలంటి నిలిచిపో
ఒప్పుకోవట్లేదే నా బాధ అదే కదా
సార్ ఎట్లున్నారు
సార్ ఎందుకు అంటున్నావు నువ్వు అసల్ నచ్చట్లేదు
నీకై అయితే నచ్చదు నాకైతే నచ్చుతుంది
అర్థం చేస్కో మా బాధని కుడా చెప్పు
అ ఛహ
చెప్పాలి చెప్పు
ట
రేపా పేజ్ టూ ఫైవ్
ఏటూ ఫైవ్ స్త్రీ అను స్త్రీ మొన్న లీవ్ ఇచ్చినారా హాఫ్ డే అన్నా ఉగాదికి
లేదు
ఉమ్
ఇవ్వళ పైగ ఆ రోజు నా వీక్ ఆఫ్ డ్యూటి చాలా కష్టంగా ఉన్నట్టు
ఏమి ఎవరు వర్క్ చేయలేద
చ ఏవరి పాటికి చేస్ ఆ రేవతి అక్క సప్న అక్క వాళ్ళందరూ ఒకటి ఎవ్వరు లేదు
ఏమీ
ఎవరితో మాట్లాడను ఎవ్వరు లేదు వద్దు ఎవరు అనుకున్నా
అని తా అక్క కూడా మాట్లాడద
రు
ఉమ్ వర్షం బల్ల అక్కడ
పడ్లేదు
హుమ్
హైడ్రబాద్ లో పడుతుదంట
ఇక్కడ కూడా పడుతుందిలే అయితే ఆ ఏండి మీరల అనుకున్నారు
అ
సరే తినేసి చేయి అయితే
అట్ల కట్ చేయకూడదు
ఊహ్ హ్ ష్ ఉమ్ సరేలే అయితే అంటే నువ్వు తింటున్నావు కదా అందుకని చెప్పేసి తినేతప్పుడు మాట్ ఉండకూడదుకదా
పర్లేద్ పర్లేద్
హుమ్ నిన్నా నువ్వు వాట్సాప్ లో మెసేజ్ చేసావు కదా అదీ బ్లాక్ ఇచ్చేసిన్ తర్వాత వాళ్ళు చూసా చూసినట్టు తెలిసిందా లేకపోతే అప్పుడే డిలీట్ చేశావ
గోళ్ కొ ప వి ఎవ్రి వన్ ఎవ్రివన్ కోట్ట
అంటే నేను ఆ నువ్వు నార్మల్గా నేను బ్లాక్ చేసావేమో అనుకున్నా
లాక్ చేసాను అలా ఉంజేశా
ఊ
ఉ
చెప్పాలి నువ్వే
చప్పాలి ఏం చేస్తావ్ తిన్నావా
తినలేదు ఇంకా
చెప్పాలి
ష్రా ఆ
ఎప్పుడెళ్తారు డ్యూటీ కి
ఏ డ్యూటీకి
జబ్ నెక్స్ట్ జాబ్
దేమో ఏదైనా ఉంటే చూడు పార్ట్ టైం గానీ ఫుల్ టైం గానీ
వచ్చినప్పుడు చూస్తున్నాన్ లే చెప్పు
స్వాప్ పింగ్ ఏమన్నా చేసినావా అన్ని అయితే అసలుకి ఏది డ్రస్లే లేదు అసలు
అమౌంట్ వస్తే హ్యాపీగా చేస్ ఉంటా
ఇక ఇక్కడ అసలు డ్రస్సులు ఏం బాలేదు ఆ మిత్రాలో అన్నా చూస్తే మి త్రాలో కూడా కాస్ట్ ఎక్కువ
ఊ
ఆ
మీ ఊరు సయిడా
కాదు మొబైల్ ఆన్లైన్ జూడియోలు అయితే బాగుంటాయని చెప్పినారు. జూడియోలు బాగుందా తిరుపతిల
బావుంటాయి కాశ్ కూడా
ఆ ఇత్ తక్కువలో కూడా బ్రాండెడ్ వి ఉంటయ్
సరే మరి ఆ ఉమ్ మ్ మ్మ్ క్వాల్టీ
క్వాలిటీ బాగుంటుంది అని చెప్పారు.
ఇంకా సరిపా
హలో
హ
అదే క్వాలిటీ బాగుందని చెప్పినారే ఇప్పుడు అక్కడ ఆ స్టోర్ దగ్గర పక్కన కొత్తది పడింది కదా దాంట్లో ఏమైనా వెళ్ళినావా చూసావా
ఏ షోర్ పక్కన
డిమార్ట్ పక్కనా కొత్తగా జూడియో ఓపెన్ చేస్ సర్గద
ఇంకా ఓపెన్ చేయలే అది
ఇంకా ఓపెన్ చేయలేదా
వయిస్ దేవున్నా ముందర ఏం బాలే
ఉ
ఉ అకే
చెప్పాలే
సర్కాలది
నాకు ఫోటో నువ్వు సెండ్ చేపించుకొని నాకు ఫోటో పెట్టి నా అది చూడాలనింది అసలుకి జ్యోష్నా ని శివాని ఎందుకంటే ముందు ఫస్ట్ మనము అంటే అక్కడ ఉన్నప్పుడు వాళ్ళు మాట్లాడింటారు కదా అంటే మీరు ఇ ఇప్పటికి ఇంకా మ్యారేజ్ చేసుకోలేదు కదా ఆ అది ఇది అని మాట్లాడినారు కదా మరి అది ఎట్లా చేసుకున్నారో అసలుకి నాకైతే షాక్ ఉంది అసలుకు
సరే చెప్తాలే పెడతాలే
ఉ
ఉ కట్ చేయకు
ఆ
ప్రెసెంట్ నా దగ్గర అయితే లేదు ఇప్పుడు శృతి అక్కతో అడుగు పెట్టిచ్చు గడ్డ
స ఉ
అడిగాను ఇంకా పెట్టలేదు
ఉ రేపు మార్ రేపు మార్నింగ్ పెట్టు అయితే స్టోర్ కి వెళ్తావు కదా
ఉ
ఇప్పుడు ఆమె దగ్గర సెండ్ చేసుకునేసి పెట్టు ముసల ముసలావిడకున్నట్టు ఉంటుంది అసలుకు ఎట్ట అసలు ఆ అట్ల కాదు మనము వర్క్ చేసేటప్పుడు ఏమని చెప్పా మీకు ఇంకా మ్యారేజ్ చేసుకోలేదు కదా ముసలళ్లు అయిన తర్వాత చేసుకుంటారా అని చెప్పి మ్యారేజ్ మరి మన ఏజ్ అప్ మా ఆవిడ కూడా ముసలావిడే కదా ఎట్లా చేసుకున్నా ముసలావిడను
ఏమో ఫోన్ చేసి అడుగు అడుగు దూరంగానే కదన్నా
స్టేటస్ పెడితే చూస్తా అన్నాడు అడిగేద్దాం అనుకున్నా
ఉ అంతేంలా అంత తెలియకున్నానా డ్యూటీ కడుకి వచ్చి ఇద్దరూ వచ్చి ఎళ సన్ ఎల్లాద
వేసుకొని వచ్చింటుంది జ్యోష్నా ఒక దండలు ఒక నెక్లెస్ ఒక లాంగ్ చైన్ ఈ చేతికిఐదు దు ఈ చేతికి ఐదు ఫైరింగ్స్ ఫైరింగ్స్ వేసుకొని అనే వచ్చింటుంది
మ
స్టోర్ లో ఉన్నేతప్ ప్పుడు జోష్ మి అక్క అనేసి అంటంటే ఆన్ డ్రి కూడా అట్లుండు సిరియస్ అయిపోతా ఉన్నాడు
హా అా ఆక్కనే చేసుకున్నాడు ఆ అక్కనే చేసుకున్నాడు ఇప్పుడు
ఆ అశ్విని అక్క కుమారన్న చేసుకోవాల్సింది సరిపోతాది జోడీ హు అసలు ఇంట్లో వాళ్ళు ఎట్లా యాక్సెప్ట్ చేసినారో నాకు అర్థం కావడంలే
హు ఇంకేంది మరి
హా
అవును హు పిన్ని కూతుర్లు ఎలా ఉన్నారు
వాళ్ళ ఆమ పిన్ని కూతురు తాజు ఊరికె వెళ్ళింది నిన్ననే అ పాపా కాదు ఆ పాపా పేరు ముద్దుగా తాజ్ అని పెెట్టుకున్నాంలే
హు
ఈ పిల్ల పేరు తాజు ఆ పిల్ల పేరు అనకొండ
అవు
వాళ్ళమ్మ లావు అయిపోతుందంట వాళ్ళ కూతురు అందుకని ైట్ చెపియాలంటా
అయ్యో ఇంకా
రావడమే లేదు ఇప్పుడో ఓసారి వస్తది మన బర్త్డే అని చాక్లెట్లు తీసుకొని వచ్చింది అ చేసి సిగ్గు పడుతుంది
నన్నదే పలే